దో వారి అంత బిల్కుల్ చే హెలో
హాయ్
విన్పిస్తుందా
విన్పిస్తుతుంది
అయ్ ఏం చేస్తున్నారండి
అదండి
తిన్నారా
ఆ తిన్నాను మీరు
ఆ తిన్నామండి ఇందాకా
మ్ తిరుపతి చూసారా మీరు
ఆ లేదండి చూడలేదు మీరు
మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాము కానీ దర్శనం కాలేదు గాని మాములుగా క్యాజువల్ గా తిరిగి వచ్చాము
ఓకే
కింద జూ పార్క్ చాలా బాగుంది అక్కడ కొండ కింద జూ పార్క్ ఉ
ఉ ఆ ఇంకేమేమి ఉంటాయా
అక్కడ తిరుపతి సరౌండింగ్స్ లో వెంకటేషస్వామిది ఉంది మేము ఫస్ట్ డేనే వెళ్ళాం కానీ నిజ రూపా ప దర్శని తార్స్డే నే చూపిస్తారు
ఓకే
అవి చూసాము కొండ స అం తిరుపతి సరౌండింగ్ లో ఒక గుడికి తీసుకేళ్ళ మా నాన్నగారు
ఉహు అక్కడ లడ్డూ బి పాపులర్ అన్ కుతా లడ్డూ నేనా ఆ
పులరే కానీ ఏ ఏదో కల్తీ అని అని చాలా న్యూస్ వస్తున్నాయి కదా నెయ్యి కల్తీ అని
ఆ పబ్లిక్ మొత్తం చాలా అదయితురు కాబట్టి ఇంకా అట్లాంటి కామనే
ఉ
ఉ
మేము లో
ఇంకా స్టెప్స్ ఎక్కి ఏళ్ళాలంటా కదా దర్శనానికి
ఆ అవును స్టెప్స్ ఎక్కాలి మధ్యలో రో హైవే వస్త అంటే రోడ్ వస్తది అక్కడ మజ మధ్య మధ్యలో షాప్స్ బాగుంటుంది మేము లోపలికి కూడా వెళ్ళాము కానీ దర్శ ర్శనంకి వెళ్ళలేదు అనుకోకుండా ఎళ్ళాము
ఆహా
మామూలుగా లో పలి కేళ్ళి అక్కడ లో ల షాపింగ్స్ కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కానీ అన్ని చాలా తక్ క్కువ రేటు సూపర్ ఉన్నాయి
ఓకే మేము వెళ్దాం అని ప్లానింగ్లు ఉన్నాం మేము హాలిడేస్ కూడా వస్తు ే వెళ్దామని అనుకున్నాం
అ
హ ఇంక ఏం చేస్తుంటారు మీరు
నేనూ డిగ్రీ అయిపోయింది. నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడే సమ్మర్ హాలిడేస్ లో మిషన్ నేర్చుకున్నాను. స్టిచింగ్ మిషన్ మనం బ్లౌజెస్ అవి నేర్చుకుంటాం కద
హ
ఎట్లా బయటికి కు ట్టను గాని ఇంట్లో వాటికి మా అమ్మ నేను ఉంటాం ఇంట్లో మా అన్నయ్య వాళ్ళు జాబ్స్ హు ఇంట్లోనే టైంపాస్
ఉ ఉహు
మా అన్నయ్య వాళ్ళిద్దరు జాబ్సే మా నాన్న కారు డ్రైవర్
హు
ఇంక అమ్మ నేను ఆ ఉంటాం కదా ఇంక టైమ్ పాస్ కి నీకుడ్ తా ఉంటాను
ఉహు
టంగుటూరు వెళ్ళాం రీసెంట్ గా సూపర్ టంగుటూరు లో చాలా బాగుంది. వెయ్యి నూట పదహారులు ఉన్నాయి. శివలింగాలు
ఆహ
చాలా బావుంది ఆ దానికి వెళ్ళాము. శివరాత్రికి లాస్ట్ ఇయర్
ఇన్ని లేదు అంటే వినొచ్చు కానీ అంత తెల్వదు.
ఉమ్ పన్ చముఖేశ్వర స్వామిని ఐదు దుముఖాలు ఉంటాయి అక్కడ పెద్ద శివలింగం ఉన్ అదే ఫ మిడిల్ లో చుట్ టూర్ మొత్తం ఒక వేయినుట పదహారులుంటాయి
ఆహ ఏమో అంత ఐడియా లేదు.
ఉమ్ఉమ్
అహా
మీరెక్డ మావులె క్కడికి ఏళ్ళరా
అంటె టెంపుల్స్ అ ల వెళ్తమ్
ఏమేమ్ చూశరు
నా సైడ్ క్కడ అమ్ పలె టెంపుల్ ఉంటది
ఉమ్
మ్ ఒక ఫై, టెన్ మినట్స్ డిస్టెన్స్ మాకంతే అక్కడ బావుంటది వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెెడ్డింగ్ షూట్ సు బర్డేషూట్షు అక్కడ చాలా వేరె వేరె లొకేషన్స్ నుంచి ఒస్తరు చాలా మంది
ఉహు
మళ్ళీక్కడ కాళీమాత టెంపుల్
ఉమ్ ఫేమస్ అంట కద కాళీమాత టెంపుల్ ఉ ఉహు
ఉమ్ అక్కడ ఇ బాన్
మా సైడూ విజయ్వాడ కనకదుర్గమ్మ తల్లి, తిరుపతి కోటపకొండ ఇవి ఫేమస్ బాగ మొన రీసెంట్గ కోటపకొండ వెళ్ళాం ఏకాదశి అని అంటె ఇ ఇయర్ లో లాస్ ఏకాదశి అని చెప్పి వెళ్ళామ్ నేను మమ్మని వఎళ్ ఎళ్ళాము ఫస్టూ ఒక ఒక కొండ ఎక్కాలి అంటే ఇంకో కొండ మెయిన్ కొండ వేర్ టే ఆకొండ అందరు వె ఎక్కలేరు ఎక్కలే పోతున్నారని జెప్పి స్వామి గారే ఉ ఇంకొక చిన్నకొండ ఉండిద్ది పక్కనే కొండకి ఒచ్చారంట ఆ మెయిన్ కొండ ఎక్కాం నేను మా అమ్మ వేరే వాళ్ళు ఒచ్చారు మాకు తోడు అసలు ఆ కొండ ఎక్కాలంటే అసలు అంటె రోడ్డుదులు సరిగా లేదు స్టెప్స్ కూడా లేవు కొండగదా వీర స్టోన్స్ చాలా దారుణంగా ఉంది దారి అయిన కూడవెళ్ళాం పైనా అంత పైన ఇక్కినంత తర్వాత ఒక హా గంట పట్టింది ఎక్కేసరికి గంట పెట్టి అక్కడ మళ్ళీ భోజనాలు సం డే
ఆహా ఆ తిన్నారా మరి. ఉమ్. ఇక్కడ చాయ్ తా ఏమన్న కొమురవెల్లి సైడ్ ఒస్తారా
లేదు అంటే అన్నయ్య ఉంటారు కదా హైటెక్. సిటీలో.
ఆ.
రక్కడ శివాలయం ఏదో ఉంద ట కదా కొంచెం వెంకటేశ్వర స్ స్వామి
ఏటెం ఏమో ఏ టెం స్వర్ణగిరి ఏమో. మేబి.
ఉహు ఆ అవును స్వర్ణగిరె.
ఉమ్ ఇప్పుడు అది పాపులర్ ఇంగా.
ఉమ్.
ఎవ్వరు ఆ ఎవ్వరు కొమ్ర వెల్లి ళ్లి కొండపోచమ్మ సైడ్ వెళ్ళిన. స్వర్ణగిరి. దర్శనం తీసుకొని ఒస్తర్ ఇంక చెప్పాలే.
మీరూ మాములుగా జాబ్ ఏమన చేస్తున్నారా జాబ్ ఏమన చేస్తున్నారా జాబ్ జాబ్.
లేదు లేదు ఏజ్ కేశనే
ఉమ్.
హుమ్ ఈ ఇయరైతే అయిపోత్ ఇప్పుడు ఎమ్. ఎస్. సి నాది సే. కండిఇయర్.
ఉ హుమ్. నాది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిగ్రీ అయిపోయింది పాస్డ్ ఔట్. ట్.
ఓకె అయితే సేమ్ నాబ్యాచ్చె అను అ.. నా.. బేచ్ఛె
మీ బ్యాచ్ఛే కానీ నేను మీరు చదువుతున్నారు నేను ఖాళీ గా ఉన్న
మళ్ళీ ఏమన్నా ఎంట్రెన్స్ రాయక్ పోయర్రు అంతే ఇంట్రెస్ట్ లేదా అని
ఆ హా ఇంట్రెస్ట్ లేదు కాదు మా నాన్న చెప్పాను కదా కార్ డ్రైవర్ అని అట్లా ఏం కా వద్దులే ఈ రోజులు బాలేవు ఇంకేం చదువుతారు అది ఇది అంటారు మా నాన్న డిగ్రీ చదివావ్ ఇంక డిగ్రీ చదివిన వాళ్ళని తీసుకురావాలని మళ్ళీ ఎతకాలంటే అది అ ఇంకా ఎక్కువ చదివితే మళ్ళి ఎక్కువ చదివిన వాళ్ళని తీసుక్ రవాలి కట్నం ఎక్కువ అడుగుతారు అది ఇది అని వద్దన్నారు అదిగాక మేము హౌస్ కట్రక్షన్ అద ఇంకా ఇట్లా బిజీ అయిపోయా
హు... హమ్ ఏదో ఒకటి కొంచెం సెట్ ఉంటే ఏం కాదులే ఎట్లా నీకు టైలరింగ్ వచ్చా అంటున్నావు కదా మ్. టైలరింగ్ వచ్చినా మనం బతకవచ్చు
మ్ నిజమే ఈ రోజులన్నీ రేట్లు ఎక్కువ మ్.., బొటక్
అవు ఎంత్ నువ్ ఎంత చదువు కున్నా ఎమొ వాయి ఆ ఏమంటే టైలరింగ్ వచ్చేసరికి వేస్ట్ అయితుంది ఇంకా మనం జాబ్ మనం నిదంతా
నా దగ్గర మిషన్ ఉంది నేను ట్రై చేస్తానే ఉంట ఎప్పుడు కుట్టుకుంటానే అమ్మయ్యివి నావియ్యి ఏయ్యొటి
ఆహా
ఈ మచిపోతు వస్తానని ఎదు కుడతానే ఉంటాను.
చెక్ చేసు
ఉ ఏ పర్సన ఇంట్లో చాలా ఉంటాయి కదా. మా అన్నయ్య వాళ్ళు కూడా ఏదన్నా కుట్ట మన సైజ్ చేల నా దగ్గరికి వస్తారు.
ఆహా ఇంక చెప్ప పాలి ఏం తిన్నారు మరి
మార్నింగ్ దోశలే
ఆ సండే స్పెషల్
ఆ రేపు ట్వంటీ ఫిఫ్త్ మా పెద్దఅన్నయ్య కి మ్యారేజ్ అయింది. మా వాళ్ళ అబ్బాయికి పుట్టెంటుకలు తీయాలి తిరుపతిలో.
ఆహా
దానికి క్లీనింగ్ చేకోవడం
ఉహు ట్వంటీ ఫిఫ్త్ చుక్కా
ఉ ఉ
ఆహ
అ అదిగాక మా ఊర్లో గంగమ్మ జాతర జరుగుతుంది. ఏప్రిల్ సెకండ్ నుంచి వన్ మంత్ జరుగుతుంది అట్లా జాతర. అక్కడ ఎవరైనా పొంగలు పెట్టుకోవచ్చు. చాలా జరుగుతా అంకా దానికి కూడా సరిపోతుంది, కదా క్లీనింగ్ అని ఒకేసారి చేస్తున్నాం.
ఒక హ హ ఇంక ఎన్ని వన్ వీకే ఉంది కదా.
ఉ అవును అందకే
ఉ
అబ్బాయిది ట్వంటీ ఫిఫ్త్ కదా, త్రీ డేస్ ఉంది కదా అని ఇంకా స్టార్ట్ చేసాం.
అవునవును
ఉ
ఇంకా మీరేం చేస్తారు మరి
అంటే
ఇప్పుడు ఏం చేస్తున్నారు అం
ఇప్పుడే దుప్పట్లు ఉతికి ఇంకా ఆరేసి వచ్చాను.
ఓకే
మార్నింగ్ బట్టల అయిపోయినాయి. ఇప్పుడు దుప్పట్లు, మంచాల అయన్నీ వ
ఆహ సరే నా మరి
ఆ ఓకే
ఆ ఓకే
బాయ్